చెప్పు రా నువ్వు ఎప్పుడు వేసుకుంటావు వాషింగ్ మిషిన్ లో బట్టలు ఆ చేసా
ఆ అది డిపెండ్స్ ఎట్లా అంటే అట్లే మినిమమ్ త్రీ డేస్ ఓ ఒకసారి లేకపోతే ఫోర్ డేస్కి ఒక్కసారి
ఏంది అంత అంతనా అంత అంటే నేను ఇంకా వన్ వీక్ వన్ అండ్ హఫ్ మీకట్లాగే ఏస్తారు కదా
ఉ ఏమో ఎట్ల ఇంట్రెస్ట్ ఎట్లుంటె అట్లే
ఉ మీ పీ జి లో ఎన్ని ఉన్నాయి వాషింగ్ మిషిన్లు
ఖైదు సిక్స్ సెవెనో ఉంటాయి కానీ పని చేసేది మూడే ఇప్పుడిప్పుడు అయితే అది ఆ స్పిన్ కూడా చేయట్లేదు సరిగ్గా నీకు
మాకు ఫోర్ ఉంటాయి
అన్ని పని చేస్తాయా మాది కొత్తవే అంత ఇక్కడ ఎట్లుంటే అట్లా చేసేస్ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటే బానే ఉంటుంది వాళ్ళేక్కడ
అసలు నాకు ఈ బట్టలు ఆరే ఆరేసే దగ్గర వీటి బలే కోపం రా అసలు మనం ఏసినా బట్టల అంతా పక్కన అనేసి మల్ లోపల్ ఎసినవంత బయటికి తీస్ ఇవన్నీ చేస్తారు కదా నాకు బలే కోపం వోస్ ఎవరని తిట్టాలా ఎప్పుడనీ తిట్టాలా
అక్కడ చూసుకోని ఉండాలి వాళ్ళు వాల్ వస్త వాళ్ళు వేసుకునేవాళ్ళు ఆ ఉంది మూడు ఉన్నాయి ఆ ఓ లోపల ఒకటి ఉంటుంది బయట కూడా రెండు ఉంటాయి ఇప్పుడు కొత్తది ఒకటి తెచ్చారు పని చేయట్లేదంటా దాంట్లో ఏం పెట్టినా తినేస్తారు రా నాయన
ఓహో
ఉమ్ బర్డే కేక్ మొన్న ఎప్పుడో పెట్ ట్టాం నైట్ తినలేక మర్ నేను తిందాం అను పెట్ట మొత్తం కాలి తెలుసా ఫౌజీ బడకి ఎవరు ఆ పిల్లలే తినేసింటారు. అక్కడ పని చేస్తారుగా
అవును
చెన్వా ఉ
మా నా నేనైతే మొన్న ఆశగా ఎప్పుడో చ చాలా రేరు తర్వాత ఐస్ క్రీమ్ తినాల అనుకుని ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు నాలుగు కోన్లు పెట్టుకుంటే ఒక్కట ఒకటి తిన్నా నెక్స్ట్ రోజు తినేసే లోపల మూడు పోయినాయి. ననిగ ముందు నా క్యారిబాక్స్ కొ ట్టేస్తున్నారు గ్లాసు కొట్టేసినారు, చాలా కొట్టేసినారు అట్లా ఆ ఇప్పుడు అట్లే చేస్తున్నా మొన్నయితే టీ తాగి టీక పట్ట గడి బ్యాగులో వసుకోచ్చు ఉన్న కాలేజ్ కి
హు హు హమ్
అట్లా చాన సార్లు దొం
షటల్ దూ రమణ పీజి
పక్కనే రా రెండు నిమిసాలు అంతే ఇక్కడ నుంచి రోడ్డు కూడా దాటాల్సిన అవసరం. రక్ష హాస్పిటల్ ఉంటది కదా
ఆ ఆ
పక్కనే ఆనుకోనే రక్ష హౌస్ అనుకునే అ
ఏ సప్తా ఏము ఉందిగా పేరు
కాదు కాదు సకి అనదా ఇట్ పిజి ఇ గత్తద
సే సర
ఆ
ఇంకేంటి
కే మరి సాటర్డే, సండే ప్లాన్స్ ఏంటి
ఏం కాలేజ్ ఉందిగా ప్లాన్స్ ఇక్కడ
కానీ పూర్తి రోజు కాదు కదా సాటర్డే
ఉ ఆ రోజు అంత ఉన్నా ఉన్నట్టు టె ఇంకా వచ్చి కొడుకోవడమే సరిపోతుంది.
వన్ అవర్ కదరా నైన్ నుంచి టెన్ వరకు
ఏయినా ఏమో ఫుల్ డే ఉన్నట్టు ఉంటుందింకైతే లేచేది ఒక టెన్ కి లేస్ ఆ రోజు హాలడండ్ ఫీల్
ఆహా
హ్మ్మ్
సంతర ఇంకా సండే ఉంది
హ్మ్ సండే ఉందా క్లాసు
ఆహా సండే హాల్డే ఉంది కదా అంటునా
ఆ రోజు లేటుగా లేవాల అనుకుంటానా సిక్స్ కే లేసెస్ ఏంటా అదేంటో
కద్ద నాకు అదే అనిపిస్తుంది అబ్బ రేపు అసలు లెయ్యకూడదు రేపు అంత పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ ఆ రోజు రోజు అలారం పెట్టుకున్న కూడా తోరగా లేయను ఇప్పుడు ఆధారం పెట్టుపోనడ నేను నేను కై ఇడియా త్రీకి అలారం పెట్టుకున్నా త్రీకిి లేసి అలారం చూసినంటే అబ్బా టైమ్ త్రీ ఎనా ఇంకా ఏడు గంటలలు ఏడు వరకు పడకోవచ్చ అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను అలారం పెట్టున్నాను తవనమ్మ అట్లా పిచ్చి పిచ్చి అన్న చేస్తా ఉంటాను నేను అప్పుడప్పుడు
చేయ్ చేయ్ అందరు చేస్తారు అంటే కానీ వాళ్ళు చెప్పుకోరు మేము చెప్పు కుంటా
హ్మ్ మీ దాన్న సెల్ఫ్ కుుకింగ్ లేదా ఇప్పుడు
ఉందిడి
గ్యాస్లేదుగా
ఏమో తెలీదుైతే
రే లాక్డౌన్ అంటున్నా అ గద్రా మళ్ళీ
అవునరా ఈ రోజు డిసైడ్ అవుతుంది అది లాక్ డౌన్
ఈ రోజైనా రేపైనా అంట
మళ్ళీ ప్యార ప్యార దకే స్టార్ట్ అయితు టిక్ఠాక్ ఏం చేసేదో ఏంటో ఇప్పుడు కదా నువ్ పీజీలోనే ఉంటావా
ఏయ వీళ్ళ మెల్గా పజీ లోంంచు ఇప్పుడు తరిమేస్తారా వెళ్ళండి లాక్డౌన్ కదని
అవునా
ఉ ఎందుకుంట నిస్తారు
అప్పుడు బుక్స్ అంతా ఎతుకొని వెళ్ళలో నేను ఇంట్లో
ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళమంటారు లగేజ్ అంత ఎడ పెట్టేసి వెళ్ళండి అంటారు ఎందుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా
అమ్ అవును ఆఫ్ అండ్ ఆఫ్ క కట్టాలంటే అప్పుడు
ఆమ్
నేను పాత పేజ్ లో ఉన్నాప్పు ఇప్పుడు ఫుల్ ఫ్రీ అప్పుడు ఆ రూమ్ లో లేదండి అంటే అక్కడు వన్ అండ్ హాఫ్ మంత్ రచ ఇచ్చారు అప్పుడు
ఆ
అప్పుడంతా ఫ్రీ మాకు వీళ్ళ ఇప్పుడు టూ ఉండే పీజీలో ఆఫ్ కట్టాలంట
ఆహా సేమ్ మా కూడా హాఫ్ కట్టారు అనుకుంటా
హమ్ మా అమ్మమ్మ అయితే అక్కడు పీజీలో ఉండేక మాత్రం కట్ వంటంతా నువ్వే చేసుకో అటుంది వాళ్ళు అలా ఒప్పుకుంటారా ఎప్పుడు ఇదే తల తింటుందిన్న ఆయన
అహా ఏం లేదు
రూమ్ కూడా అంతే నువ్వే క్లీీన్ చేసుకో అదంతా కట్ చేసేయని చెప్ప పో అంట
సేమ్ అమ్మ నేను చెప్పింది మా ఓనర్ కొంచెం మెంటల్ లాలే ఒకసారి అమ్మాయిలు లేరని చెప్పేసి లోపలికి వచ్చి ఏమో గండి ఎంత సేపు ఉన్నాడు రా మా అమ్మకు చెప్పిన లోపలి సీసిటీవీ పడతన్నా ఉండరు కావ్య చూసుకోండి కావ్య బట్టలు మార్చకునేటప్పుడు ఇట్లా ఉడండి కావ్య ఇలా ఉండడి
సీసీ కెమెరా రూంలో ఎందుకు రా పెడతారు
మొన్న ఎం చేసాం అంటే పీజర్ ఒక అమ్మా ఒక అమ్మాయి లేదు ఆ రూమ్ లో చెక్ చేసుకుంటే చాలు కదా ఉన్నారా లేరా అని లో లోపలికి వెళ్ళి ఒక పదిహదు నిమిషాలు న ఎవరు చెయ్యారు ఆ నా రూంలో చెయ్యడు పదహదు నిమిష ఇరవై నిమిష లో లో ఉండి మళ్ళొచ్చాడు బయటికి అప్పుడు డౌట్ వచ్చింది ఏంది నా ఇరవై నిమిషాలు పదిహేన్ నిమిషాల్ లోపల ఏం చేస్తాంటాడు అని అదే మా అమ్మకు చెప్తే ఇళ్ళ ఏమైనా పెట్టింటారే మో కావ్య మీ లోపలే మార్చుకోలండి దే ఇది ఏది అని చెప్పింది లేదుమా లోక డోర్ లా
ఆ పీజిలోనే ఇప్పుడు వాడెవడో అబ్బాయిని పెట్ట ఆ క్లీనింగ్ కి ఎవరైనా పెడతారా
అయిబ్యా అయిన ఏ అయిన కాలంలో పీజీలల్లో ఎవ్వర్రా క్లీన్ లు చేస్తున్నారు అసలు మా పని మన్ అయితే ఇక్కడ పీజీలో ఒచ్చేదానికి కరెక్ట్ గా మా అమ్మ ఫోన్ లిఫ్ చేశినా నేను ఆ కరెక్ట్ లోపల ఎంటర్ అయింది హలో మా తిన్నావా ఏం చేస్తన్నావు ఇప్పుడె కాలజ్ చి వచ్చినా ఈ మూడు మాటలే నిజం చెప్పాల అటు రేపు నుంచి మా అమ్మ ఏం సింపుల్ నేను ఎటమాటడం అట్టే రిప్లై ఇచ్చింది బాత్రూమ్ గడిగేసింది ఇది కడిగేసింది ఎళ్ళిపోయింది
అవును విత్న్ సెకండ్స్ లో వెళ్ళిపోతారు ఇక్కడ బెడ్ కింద ఏం తో తోసేదు నార్మల్గా ఏం కనిపిస్తుందో అంతే
ఉమ్ నేనే చీపురు కూడా కిందేసుంటే తెచ్చుకొని అవన్నీ నేనే బె అడ్డు జర్పుకొని నేనే క్లీన్ చేసుకున్నా అసలు ఫ్యాన్లకి దుమ్ము ఉంటుంది నాకు ఓసిడి పిచ్చుందిరా
మ్హ్ మ్హ్ హ్
నాగేది ఒక నా పక్కనుండి టేబుల్స్ ఒక ఇరవై సాలు చూర్చుంటా ఈ రోజే ఒచ్చినప్పుడు నుంచి ఇరవై సార్లు కాదు ఒక నాలుగైదు సార్లుగా తూడ్చుంటా పోయింట్ ననిపి చటుందా పక్క నుం ఆ ఆంగిల్ లో చూస్తే ఓ ఇక్కడేదో ఉందని చెప్పి మన
కోచే ప్లీజ్ ఇచ్చేసి
అట్లా కొంచెం ఆపిచ్చుది
ఉండల్ల లే అది అందరికి ఉండదు చూడు నాకుందా ఇప్పు ఎట్లున్న అడ్జస్ట్ అయిపోత
ఉమ్ మా రూమ్మేట్ కి నాకు అదే కొంచెం కాకు అప్పుడు అసలు వాష్రూమ్ లో ఇది వెంటిలేటర్ కాదు కద అలా అంట పక్కను కొ కొన్నీ సార్లు ఒక పైన గ్యాప్ ఉంటది
అవును రా మా పీతిలు ఎంతకు గ్యాప్ పెట్టారు వాళ్ళు త
ఆ గ్యాప్ పెడితే కొంచెం స్మెల్ అవ్వంతే ఏం రావురా ఇది ఉకి ఉక్కి ఉగ్గి ఉగ్గి ఉగ్గి ఒక లాంటి
అది కాదు మా పీజీలో చూసావా ఇప్పుడు రెండు వాష్రూమ్ అట్యాచ్ ఉందా వాష్ చేయరా వాష్రూమ్ పైన గ్యాప్ అక్కడ అది చెప్తున్నా నేను
ఆ పైన గ్యాప్ కానీ మాకు ఇక్కడ వాష్రూమ్ వాష్రూమ్ అటాచ్ ఏం ఉండదు మొత్తం క్లోజ్ గా ఉంటుంది కానీ దాని వల్ ఒకలాంటి దానిలో వాటర్ అవి ఒక కుగ్గి లాగా స్మెల్ వస్తుంది అనమాట ఆ పాప ఎట్టపోతు ందో గానీ మా అమ్మ మొన్న ఏం చేసిందంటే అమ్మ అమ్మాయి ఉన్నింది అమ్మాయి వాష్రూమ్ పోయింది వచ్చిన్నింది మా అమ్మ వెనికెళ్ళింది మా అమ్మ వాష్రూమ్ వెళ్ళింది వెళ్ళి బయటకి వచ్చి బా కంపు కొడతాంది అనింది ఆ పిల్ల పాపం మా ఇవ అన్నట్టు ఫీల్ అయ్యి ఇట్లా చూసింది ఆ అంటే అది మళ్ళ మా అమ్మ ఆ ప్రతి మంత్ వస్తనే ఉందిరా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ప్రతి మంత్ వస్తుంది అంటే
అంటే నీకు చెప్పేసి వస్తుందా సడన్ సర్ప్రైజ్
ఆ సర్ప్రైజ్ ఏం లేదు వస్తది. కొన్నిసార్లు అహ్ అంటే మరీ సర్ప్రైజ్ంగ్ కాదు గాని ఆల్మోస్ట్ చెప్తది. ఎప్పుడో మొన్నొక్కసారి మొన్ న్న కూడా కాదు. ఎప్పుడో ఫిబ్రవరి లోన ఎప్పుడో ఒక్కసారి మాత్రం అట్ల వచ్చింది అంతే. అప్పుడు కూడా నాకు తెసిపేన్ నాక్ ఇంటి పెట్టల్స్ ఉంటారు. ఇంటి నుంచి
ఉహ్
నేను ఎక్కడికైనా బయటకి పోతాను ఏమోని చెప్పి మామి ఇస్ కమింగ్ ఆన్ హర్వే వే ఓవర్ అన్ని జెప్పి బోత ఉంటర అన్నమాట. అక్క వాళ్ళు చెప్తారు.
ఉహ్ ఇలా ఉండాలి.
అంతే అయినా నేను చేసేదో పందికను అంత మాక్క సపోట్లే
ఉహ్ అందుకే రా అక్క ఉండాలి. మీకంతా తెలినే తెలియలేదు
మీ అన్న సపోర్ట్ చేయడా.
అసల్
ఇంకా మీ అన్నక్ దా
ఉహ్
మీ అన్ననే స్టిట్టా ఇంకా అంటున్నా
అవును ఐన్న మాయాన్న అట్లీస్ట్ అర్థం చేసుకుంటాడు. మా ఇంట్లో ఏమో
ఇంట్లో కూడా స్టిక్టెనా
అంత స్టిట్ లేదు సిల్ మాది డాడీ ఫుల్ చిల్
ఆహ ఎ అసలు మీ మమ్మీ డాడీని ఒక్కసారి కూడా చూడలేదు. ఫోటో గా గాని లేకపోతే రియల్ గా గాని. ఆమయకుడుకి ఉహ్ చు
ఇక్కడికి వస్తారు ఎప్పుడైనా ఏమైనా పని ఉంటు అంటే
ఆహా
ఉ
మీ మమ్మీ వాళ్ళు పూర్తిగా కన్నడ మాట్లాడతారా ఇంట్లో తెలుగు మాట్లాడతారా
మా మమ్మీ కన్నడ మా డాడీ కన్నడ మా అమ్మమ్మ మాత్రం తెలుగు మాట్లాడేది ఎలా విను వాళ్ళు కన్నడ లోనే మాట్లాడతారు ఈమె తెలుగులో రిప్లై ఇస్తుంది అట్లా మేము అంతే ఆమెతో ఇప్పుడు నా తెలుగు వచ్చాయినా నేను మాట్లాడినా మీతో కన్నడనే వచ్చేస్తుంది నాకు
అవునా తన్ని కేడలాంత ఫడ్కి వస్తుంది
నాకలి నేను నేర్చుకున్నా ఇక్కడికి వచ్చాక
ఆహా
చిన్నప్పుడు ఇంకా ఉన్నా కదా అప్పుడు కూడా నేర్చుకోలేను నేను
త అంద మాట్లాడదు
తెలుగు ఆల్మోస్ట్ తెలుగునే అనుకో
ఆహా
కొంతమంది అంటే అది లేఅవుట్స్ లేఅట్స్ లో ఉంటుంది చూడు అలా డిపెండ్ అ
ఆహా
వాళ్ళ బార్డర్నా
బా ఆహా చింతామణ పాట పేర్లో సాంగ్స్ ఫేమస్ కదా ఏదైనా పాటలో యాడ్ చేస్ తారు
ఉ తిన్లే ఇంకా
లేదురా ఇంకా ఇప్ ఇప్పుడ ఎప్పుడు సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాలి నేను చేస్తా